అండి ఆ బాగున్నామండి ఇంకాండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి కాదండి మీరు మొన్నా ఇక్కడ గంగాపూర్ జాతర జరిగింది కదా అండి వెళ్లిండ్రా
ఆ వెళ్ళినాం అండి అదే ఊరండి వెళ్తామండి కంపల్సరీ గంగపూర్ జా
అదే అదే తిరుపతి నుండి స్వయాన గంగాపూర్ కు వచ్చింది అంట కదా అండి వెంకటేశ్వర్ల స్వామి
కళ్యాణం కైతే వెళ్తాం ఒక రోజు ముందు కళ్యాణం ఉంటదండి అది అక్కడ తిరుపత్ దేవునిమా పట్టు వస్త్రాలు అక్కడినుంచి అన్నొస్తాయండి
చాలా బా చేస్తరా అండి
అవునండి బా చాలా బా చేస్తరండి భారత్ లో కళ్యాణం కదా కదు లేదన్ ల్లారా మీకు
తిన్నమండి పిల్లలు పడుకున్నారండి మా పిల్లలు
జాతర
ఉమ్
హలో
ఆ చెప్పండండి వింటున్నాము కళ్యాణం చాలా బాగా జరుగు తదా అండి పెద్ద
అవును అవునండి బాగా జరుగుతాయండి శివరాత్రి అప్పుడేమో శివుడి పాలదినాయి ఇప్పుడే మో సీతారామది రెండు మరి పదిహేనండి ఎవ్డోత్తవే ఏమన్న ఉంటవా మరి ఉంటవా
మంచిదే కదంటే వెంకటేశ్వర్ల స్వామిని కొలవడం అనేది
అవునండి మా ఇంట్ల మాకు ఇష్టమైన ఒక దేవుడు వెంకటేశ్వర స్వామి అండి
హుమ్
పిల్లోడు అయినతరువాత తిరుపతిలో ఏసామండి
ఉహు
మా అది సెంటిమెంట్ అండి మతుంటె నాన్ వెజ్ తినమండి
ఉమ్ హు
అదే అండి చన జతా అయితను ధన్యవాదాలు అండి
అవునండి